హలో
చెప్పండి
తిన్నారా అండి
ఇప్పుడే తిన్నా అండి టొమాటో రైస్ చేశారు మా పీజీలో మీరు
ఆ తిన్నామండి అన్నం పప్పు తిన్నాము
అవునా
ఏమండి ఇ రోజు స్పెషల్ టొమాటో రైస్
ఏమో అండి సడన్ గా మేబి ఏమన్నా గ్యాస్ మీరు చెప్పారు కదా ఇంతకు ముందు సో గ్యాస్ ఎక్కువ అయిపోకుండా ఉండడం కోసం ఆ ఇప్పుడు సాంబార్ ఊ టొమా టొమాటో రైస్ అయితే ఈజీ అయిపోతుది
ఆ అది గదా ఓన్లీ కర్రీ చేసేసి రైస్ ఆ
చేయాలంటే మళ్ళీ వెజిటబుల్స్ ఉడికించువాలి మళ్ళీ రైస్ సపరేట్
అదే నేను చెప్పలేద మీ పీజీ గూడా స్టార్ట్ చేసిన్నారులేదు అ
కానీ ఆ ఆ నైట్ టైమ్స్ అన్ని వెరైటీస్ ఉంటది రోటీస్ కూడా చేస్తారు నార్మల్ రోటీస్ అయితే మనం చపాతి లాగా కాకుండా గ్యాస్ స్ మీదనే కదా మొత్తం చేసేది రోటీస్ అయితే పక్కా ఉంటాయిడి మా
అవును ఆహ అవును లేండి
నిన్న పెట్టారు మొన్న పెట్టారు
ఆ నిన్నర నిన్ననైట్ ఏం పెట్టారు
నిన్న నైట్ నిన్న నైట్ రోటీ విత్ గూగుల్ కర్రీ అంటారు కదా గుగ్గుల్లు ఆ ఆ కర్రీ తిన్నానండి
బాగుంటదండిది
ఆ చాలా బాగుంటదండి ఇంకా నా ఫ్రెండ్స్ వొచ్చేసి రైస్ అని కర్డ్ తిన్నారు
ఊహు అవునులేండి ఎండాకాలంలో పడ్డారు మీరు
అవునండి
నేను గూడా నిన్న కర్డే ఎక్కువతిన్నాను అవును తరాండి
ఏంటండి
మీ పీజీలో బెడతారా
ఆ మజ్జిగనా
ఆ మజ్జగ
ఆ పెడతారండి మజ్జిగుంటది ఎనీ టైమ్ మార్నింగ్ ఒకటి ఉండదు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఉంటది
ఓహో అవునా మా పీజీలో అది గూడా పెట్టారండి
అయ్యో
అంత వరెస్టు పీజీగదండి
హ ఇంగ రూమ్స్ అన్నా మంచిగుంటాయా అండి
పర్లేదండి ఒక రకంగా ఉంటాయి
ఇందాక మనం బీటెక్ స్టడీస్ గురించి అలా మాట్లాడుకుంటున్నాం
ఉమ్ అవునవునండి
ఉ బీటెక్ లో కూడా సేమ్ బ్యాక్లాగ్స్ పడిన వాళ్ళకి సప్లీజ్ అటానమస్ అయితే ఇంకా టూ థౌజండ్ సప్లీ ఫీజు
అవునండి కానీ ఆ బీటెక్ లో అయితే మేలనిపిస్తది ఒక్కోసారి అదేదో చదువుకుంటా కొంచెం ఏదో ఉంటూ అలా ఏదో అనుకుంటే అయిపోతుంటే
అది ఓకే అండి బట్ రిజల్ట్ టైమ్ లో హార్ట్ అనేది చేతిలో ఉంటదండి
అవునండి
ఆ అమ్మ సప్లి పడిందా లేదంటే ఎలాగా అది తెలిదు చాలా అంటే చాలా
చ్చంది మీరేం చేస్తున్నారండి
ఇంకా ఏం చేయలేదు దండి మీరు బెటర్ టు మీరు వాటర్ అనేది హాట్ వాటర్ తీసుకు కుంటే మంచిగా ఉంటుందండి హెల్త్కి కూడా
నేను అదే అనుకుంటాఉనా
హమ్
హౌట్ వాటర్ తీసుకోవడం బెటర్
అవునండి బట్ కష్టంగా ఉంటది
అదే
కానీ కొంచెం ఓపిక పడితే అయిపోతుది
అవును
మీరేం చేసినారండి బిర్యానీ మీ ఇంట్లో
ఇంటిలో అన్నం పప్పు రసం పెరుగు చేసినానండి కానీ నేను అన్నం పప్పు ఇదేమంటారు ఇది తిన్నానుండి పెరుగు
ఓకే రసం ఇష్టం లేదా అండి మీకు
అ అంత ఇష్టం లేదు ఒక రకంగా
అవునా మా పీజీలో రసం బాగా చేస్తారండి
అవునా ఒకసారి రావాలండి మీ పీజీ నకి
డెఫినెట్గా రండి ఆల్వేస్ వెల్కమ్ అండి
ఇంకేమండి విశేషాలు ఇంకేమైన్నా న్యూ థింగ్స్ ఉన్నాయా
ఇంకా పీజీలో అంటే ఇంకేముంటాయండి బట్టలు వాష్ చేసుకోవడం
ఆ
వర్క్ ఉంటే చేసుకోవడం
అవును ఏమైనా రీసెంట్గా ఏమైనా అప్లై చేసారా
రీసెంట్గా అంటే ఏం అప్లై చేయలేదండి టిసఎస్ ఎన్క్యూటీ వచ్చింది కదండడి అప్లై చేశారా
ఆ చేశానండి చేశాను అవును మెయిల్స్ ఏమైన్నా వచ్చాయా ఎగ్జామ్స్ రిలేటెడ్
ఆహా లేదండి ఇంకా రాలేదు మార్చ్ ట్వంటీ వరకు ఉందండి అప్లికేషన్ డేట్
అవునా నా ఫ్రెండ్కి ఆల్రెడీ వచ్చేసిందండి ట్వంటీ ఫస్ట్ ఉంది తనకి
అవునా
ఆ తను కర్ణాటక అమ్మాయి కర్ణాటకలో రాస్తుంది ఎగ్జామ్ తనకైతే వచ్చింది ఆల్రెడీ మేబి కర్ణాటకనే శ్రీలీ చేశార అని నాకేమంత ఐడియా లేదు బట్ నేనుతే అదే అనుకుంటాన
సౌండ్స్ వస్తున్నాయండి బ్యాక్గ్రౌండ్ లో
అవునా అండి ఇప్పుడేం ఇప్పుడేం రావట్లే
ఆహా ఇప్పుడేం రావట్లేదండి
ఓకే ఓకే అండి మేమ ఏమైన్నా బై అ సౌండ్స్ ఏమన్నా వస్తుంటే అద సారీ అండి ఏమన్నా వస్తుంటే
ఆ ఇట్స్ ఓకే అండి చెప్పండి ఇంకా
చెప్పాలండి మీరి ఇంకా ఏమి
ఇంకా అంటే ఇంకా చెప్పాలండి రిలేటివ్స్ అంటే మీ ఒపీనియన్ లో రిలేటివ్స్ గురించీ ఏమనుకుంటారండి.
రిలేటివ్స్ అంటె డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అండి అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓ మనం ఏం చేసినా గూడా అదేమి ఓకే చెయ్యి ఇంకోసారి కాకుంటే ఇంకోసారి అన్నట్టు ఉండదు కానీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఆ ఇది చేస్తుంటే ఇలా అని మనకి నెగిటివ్ థాట్స్ తెప్పిచ్చేటట్టు మనకి రివర్స్ మాట్లాడేటట్లు చేస్తరు.
మ్మ్
కానీ అట్లాంటి వాళ్ళను చుస్తే రిలేటివ్స్ అంతా ఇంతేనా అనేది మనకు డౌట్ ఒస్తుంది. కాబట్టీ ఐదర్ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి రిలేటివ్స్ తో డిస్ అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అంతె.
కూడా నిజమేనండి. మా రిలేటివ్స్ ఉన్నారండి నేమ్కి మాత్రమే ఉంటారు సాఫ్ట్వేర్స్ అందరూ.
కానీ రెఫర్ ఏం లేదా రెఫర్స్ ఏం అట్లాంటివి.
రెఫరెన్స్ అని అంటే మనకి కొంచెం ఏమన్నా సరే ఒక రిలేటివ్స్ వరకే ఉంటారన్మాట. ఏమన్న జాబ్ ఒస్తే మళ్ళీ మనకంటే మంచి జాబ్ ఒస్తదేమో అని అం త ఫీల్ అయిపోతరు.
అవునండి మీరు కాగ్నిజెంట్ అసెంజర్ అవన్ని అప్లై యేసారా.
కాగ్నిజెంట్ ఆల్రెడీ ఇంటర్వ్యూ వరకు అయిపోయిందండి.
కాగ్నిజెంట్ ఏ అది ఏమైంది మరి.
లాస్ట్ మినిట్ లో
మ్మ్
ఆ ఏఐ ఇంటర్వ్యూ ఉండింది. లాస్ట్ మినిట్ లో ఆ ఇంటర్వ్యూ జరగలేదు.
యా ఇది బాట్ ఇంటర్వ్యూ అండి మనకు ఆన్లైన్ లో వర్చువల్ ఉంటందీ. ఏఐ ఇంటర్వ్యు
అంటే వాళ్లోక సెంటెన్స్ చెప్తే మనం రీ సెంటెన్ అది మరి రీ ప్రనౌన్స్
ఆహా లేదండి ఇంటర్వ్యూ అండీ వాళ్ళు ఆ టల్
తియాలేమో గదా ఆహా ఆహా
ఆ నాక్ అసలు ఇంటర్వ్యూ యే తీస్కోలేదు స్క్రీన్ రికార్డింగ్ అయితూనే ఉంది. అండ్ వీడియో రికార్డింగ్ అవుతుంది బట్ నాకు క్వశ్చన్స్ అడగలేదు ఏం అడగలేదు. కనీ లాస్ట్ మినిట్ లో ఇంటర్వ్యూ కంప్లిటెడ్ అని ఒచ్చింది సో వాళ్ళే చెక్ చేసు కొని మేబి రీషెడ్యూల్ పెడతారా అనేది వాళ్ళ వాళ్ళ బేస్ మీద ఉందండి సో లాస్ట్ మి నిట్లో ఎళ్ళింది లేదూ అంటె మేబి ఒచ్చిందేమో అని నా ఫీలింగ్ అండి.
ఓహో అంటే ఆ ఏఇ ఇంటర్వ్యూ వల్ల ఇలా అయిందేమో గదా. మరసెంచరు.
యక్సెంచర్ స్టార్టింగ్ లోనే పాన్ కార్డ్ వెరిఫికేషన్ రిజెక్ట్ అయిందండి ఫో టో క్లారిటీ లేదు అని చెప్పి. మ్మ్ మళ్ళీ నైంటీ డేస్ తర్వాత
మ్మ్ మళ్ళీ ఆపిల్ నా కేమో అది ఏమంటారు అసెంచర్ కంగ్రాజ్యులేషన్స్ మెయిల్ ఒచ్చింది. బట్ ఎగ్జామ్స్ మెయిల్ అయితే ఇంక రాలేదు.
షార్ట్లిస్ట్ మెయిలొచ్చి
హా షార్ట్ లిస్ట్ మెయిల్ ఒచ్చింది కానీ ఇంకా ఎగ్జామ్ అదీ షెడ్యూల్ అనేది ఎప్పుడో చెప్పలేదింకా.
అవునా ఇంకా నా ఫ్రెండ్స్ కూడా వచ్చిందండి షార్ట్ లిస్టెడ్ ఎప్పుడూ డిసెంబర్లోనే ఒచ్చిందండి వాళ్ళకు. నాకు డిసెంబర్ ఆహా లేదండి ఒక్క ఫ్రెండ్ కైతే ఎగ్జామ్ అయిప్ పోయింది ఇంటర్వ్యూ అయిపోయింది తనకు ఆఫర్ లెటర్ కూడా వచ్చిందండి
ఆహా
ఉమ్
జాయినింగ్ జాయినింగ్ లెటర్ రాలేద్ద్
జాయినింగ్ లెటర్ ఇంకా రాలేదండి ఆఫర్ లెటర్ అయితే వచ్చింది కన్ఫర్మేషన్ అయిపోయింది అన్ ఆ అన్ని అయిపోయినయండి ఆఫర్ లెటర్ వచ్చింది జాయినింగ్ డేట్ ఒక్క రావాలండి దానికోసం వెయిట్ చేస్తుంది
ఆహా అనలే అనలే కష్టంగా ఉన్నాయండి ఇప్పుడు ఏది ల కు కొంచెం లక్ ఉంటే మేలు అనిపిస్తుంది
ఆక్సెన్ంచర్ ఇంటర్వ్యూ చాలా ఈజీగాయిపో
అవును నేను కూడా చాలా మంది ఏం విన్నాను అసలు ఇంటర్వూ అయితే చాలా ఈజీగా ఉంటంది అనేస్
నా ఫ్రెండ్ది నేను కళ్లార చూశానండి పక్కనే ఉండి చూశానండి న
మనకు అట్లాంటివి రావే
సీరియస్లీ చాలా అంటే డ ఓన్లీ ఫోరే ఫోర్ క్వశ్చన్స్ అడిగారండి అంత
ఆ ఏమి మడిగారు
సెల్ఫ నిడక్షన్ అడిగారు అండ్ నా ప్రాజెక్ట్ గురించి అడిగారు ఎందు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి అని అడిగారు బి టెక్లో సో ఎందుకు నిన్ను హైర్ చేసుకోవాలి అని అడిగారు మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడిగారు
వేరీ ఈజీ క్వాషన్స్ కదండి
అంతే అండి ఇంగా ఒక్క క్వశ్చన్ కూడా ఎక్స్ట్రా అడగలేదు ఉమ్ చాలా అంటే చాలా ఈజీ అయిపోయిందండి
మరి మీది అప్లై చేసుకున్నార
నాకు నైన్టీ డేస్ వరకు ఛాన్స్ లేదండి
ఓకే ఓకే
మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అలా ఛాన్జ్ ఏమన్నా ఉంటే అప్లై చేసుకోవాలండి ఇంకా నైన్టీ డేస్ తర్వాత నాకు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ త్ మెయిల్ వచ్చిందండి రిజెక్టెడ్ మెయిల్ వచ్చింది ఆ
మీ అసెంచర్ ఒక అంటే డిఫెన్స్ అంటే లక్ లక్ అని అంటరు అంతా
అవునండి నిజమే అండి జాబ్ రా మనకి స్టడీస్ పరంగా అయితే స్టడీస్ ఉండాలి అండి ఓకే అండి మనం నెక్స్ట్ కాల్ లో మాట్లాడుకుందామ
ఆ ఓకే అడి ఓకే బాయ్ టేక్ కేర్